ఎవ ఎవరికో డుతున్న ట స్టోరీలు
హలో అక్క
ఆ చెల్లె ఎవరి కోసం పెడుతున్నామ అంతా స్టోరీలన్నీ
అ నాకు నేనును చెప్తే అసలు మనం ఫ్రైవేళప్పయిన రోజు ఒకటి పెట్టిండు ఫస్ట్ ఏదో పాట పెట్ టి హరైస్ అని పెట్టి ఏదో పెట్టిండు నేను చెప్తున్న కదా నాగాని లెటర్ అనిపిస్తున అవన్నీ రివర్స్లో నాకే గుచ్చుకున్నాయి బాగా
ఎందుకు
ఇప్పుడు గొడవై నేను మాట్లాడట్లేదు మళ్ళీ రీసె టెన్ డేస్ లో మిషన్లు అభి నేను అదొక పిక్చర్ స్టోరీ పెట్టి ఒక సాంగ్ పెట్టిండు
అవి పెట్టిండా
ఆ అందరికి పెట్టిండు అంటే ఆ పిక్ నేను ఇప్పటి వరకు ఏమి స్టోరీ పెట్టలేదు అది పెడితే బాను అడిగిందంట భాను అడిగిండంట అవినాష్ ఏ కదా అని ఎట్లా గుర్తుపట్టినవ్ అంటే హెయిర్ క్లిప్ చూసి హెయిర్ క్లిప్ జోషి గుర్తుపట్టి అని ఏదో నడుస్తున్నట్టుందిగా మీ ఇద్దరికి అని అంటే అదేం లేదు మేమి ఇద్దరం ట్రూత్ ఆర్డర్ ఆడినాం డేర్లో నాకు తను ఇచ్చింది ఆ ఫోటో పెట్టడమే కాదు సాంగ్ లో క్యాప్షన్ కూడా పెడ సానియా పిన్ని నేను పెట్టినా అని చెప్పి అభి చెప్పిండంట అని చెప్పిండు ఇక ఆ తర్వాత నుంచి ఇంకా ఆ తర్వాత నుంచి ఇంకా రెగ్యులర్ గా నోట్స్ పెట్టిండు డైలీ నోట్స్ పెడతా ఉన్నాడు ఈ హీరో నిన్ననేమో బీయింగ్ న్యూ ఫర్ యు పెట్టిండు
ఇప్పుడు
నాకా హలో ఇనిపించట్లే ఇ ఎవరు కోసం పెట్టినా తెలియదు అందులో కొన్ని కొనితే నాకుచ్చినాయి
ఓహ మాట్లాట్లే అసలు ఎప్ప సాయంత్రం ఎప్పటికీ మాట్లా ఎట్లే
మాట్లాడలే మాట్లాడన్ కూడా
ఓహ
ఉ
సంధ్య సంధ్య మ్యాటర్ ఏడి దాక వచ్చింది
సంధ్య అంతే వాళ్ళు వాళ్ళ ఏం లేదక్క అసలు జస్ట్ ఏదో షోయింగ్ చేయడానికి అను కుంట ఆ రోజు బాగాట్లా చేసిలు గాని అంటే మళ్ళీ ఇన్స్ట్రాగ్రామ్ లో కాంటాక్ట్లు ఉండొచ్చు తెలీదు ఇంక మళ్ళ క్లాస్ ఎటు చూస్తా నేమైనా
ఉహు
ఉ అంతే
మీ క్లాస్ లో ఒక సినిమా తీయొచ్చు నిజంగా
కదా
పేషన్స్ మైండ్
స్ట్రేయింజర్ థింగ్స్ కూడా పనికి రావు
అస్సలు ఇంకా ఇ వంచి సోయేది సస్పెన్స్ ఎ ఏ సస్పెన్స్ కిల్లర్ అని పెట్టచు ఎప్పుడు ఏమైతదో కూడా తేల్వది ద
ఎటు నుంచి ఎటు ఎవరు మారు తున్నారు ఏం అర్థం కావట్లే
ఈ రోజు కొట్టుకున్నళ్ళు రేపు కారుస్తున్నారు రేపు గలిసినోళ్ళు కొట్టుకుంటుళ్ళు ఎనక తిప్పే ఆల్ ముందేమో నవ్వుకుంటూ పుల్లల్లు పెట్టు ఉకున్నవ్
ఆ అంతా వింత వింతగుంది
వాళ్ళ ఏం ఏం చెప్
ఇ ప్రెజెంట్ అయితే గంతే అక్క అసలు ఎందలో ఇన్వాల్వ్ అయి అయితలేను ఫస్ట్
ఉ
ఎవడేమ్ చెప్ చెప్పిన వింటా ఓ అవునా ఓ ఆ ఓ షెట్ అంతే ఈ నాలుగు రియాక్షన్ తప్ప ఇంకేమి ఇస్తలేను
అదే బెస్ట్ ఇప్పుడు ఇన్వాల్వ్ అయితే మళ్ళీ మనల్ని బ్లేమ్ చేస్తారు
ఉమ్ ఇప్పుడు చూడక అసలు అందులో నేను చేసినై కూడా అసలు నేను లేనే లేను అయినా కూడా అందు నా నా పేరే ఇన్వాల్ చేసి ఇప్పుడు శ్రీవాణి చూసినావు కదా నేను నేనేం అనని దానికి కూడా అట్లా ఒక్కొక్కరికి రాంగ్ రాంగ్ బ్యాడ్ బ్యాడ్ గా పోట్రే చేస్తాంది
శ్రీవాణి గదా
ఉమ్
అసలు ఆమె జరగనయి కూడా జరిగినట్లు చెప్తుందిగా.
ఒసారి పోగానే ఫస్ట్ ఆమే తో మాట్ ట్లాడాలి.
ఉమ్
ఇదేంది ఇంకా అభి ప్రపోజ్ చే ఆ లాస్ట్ స్ట్ టైం ఎప్పుడో కాల్ చేశింది నేను చూస్ కోలే లిఫ్ట్ చేయలే మళ కాల్బ్యాక్ కూడా చేయలే ఇగా. నాగెం ఇంట్రెస్ట్ లేదు అని. ఒక్కసారి ఇంటికోచ్చిన తర్వాత్ కొన్ని డేస్ కీ రాణితో మాట్లాడిన్ తర్వాతా, నేను ఆమెకు కాల్ చేశినా, అంటే ఈ శ్రీవాణి అన్ అంట. ఆ ర అభినీ నువ్ రియల్ గానే ప్రపోజ్ చేసినావా అస్లా ఆమెని. ఎందుకు ఇష్టమూ. అసలు నీకు ఆమె గురించి ఏం తెలుసూ. నీకసల్ ఆమె గురించ్ చి ఏం తెలీదు నేన్ ఫస్ట్ నుండి చూస్ ఆమెని. ఆమె పక్క నుండి నేను చూశిన్ ననూ. నేను ఆమె ఒక్కటే బెంచ్ లో కూర్చునే వాళ్ళం కదా. మీకంటే ఎక్కువ నాకు ఆమె గురించి బాగా తెలుసు అది ఇదని అన్నదంటా. డా అసల్ నీక్ నా గురించి ఏం తెలుసూ వాడు ప్రపోజెస నీకేంటి. నీక్ వాడు ప్రపోజ్ చేస్తే నీకేం నొప్పి. అది మా పర్సనల్ ఆక్ క్సెప్ట్ జేయడం జేయకపోవడం నా డెసిషను మద్దెల నీకేంది అసల్ నీకు నువు ఏందుక్ పుల్ల పెడుతున్నవ్ ఇందులో అనీ నేన్ కాల్ చేశి మాట్ ట్లాడిన ఆమె తోటి. మాట్లాడితే అదేం లేదు నే అసల్ సలు అట్లా అనలేదు. కాన్ఫరెన్స్ తీదాం పట్టు అభినీ కాన్ఫరెన్స్ తీదాం రాయినీ అది అంటే నేను ఇంట్లో నేన్ ఆమెనే అన్నది కాన్ఫరెన్స్ పెడదామని. అంటే నేనే నే ఇంట్లున్నాను నేన్ ఇప్పుడ చూడలేను కదా అక్క మమ్మీ,
గట్ గట్టి గట్టిగా అరవాలేవ,
అరావలేము అన్ని మాట్లాడలేము మల్ల, అభి అంటా అభి తెలుసు మమ్మకి, మల్ల గాయన తోటి, నువ్వెందుకు మాట్లాడు ఇప్పుడుంటే నా నా దగ్గర ఆన్సర్ లేదు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకని. ఇంకా నేను నాకు ఇప్పుడు అంత టైం లేదు కావాలని, కాలేజ్ కో వచ్చినంక మాట్లాడుత అని చెప్పసి కట్ చేసి, ఆ తర్వాత కొన్ని డేస్, ఇంకేమో కాల్ చేసిందామే చేస్తే నేను చూసుకోవాలి నేను కాల్ బ్యాక్ కూడా చేయలే ఇంగా
హు ఉహు
ఉహు
అసలాకి ఏమొస్తుంది మధ్యలో అట్ల చెడుగా మాట, దొంగలు దొంగ,
ఏమో అక్క అసలు, ఆమె చేసు చేస్తుందంటే ఎక్కువ ఇప్పుడు అభి అభి యశ్వంత్ నాకు రాణికి ఎ ఎక్కువ క్లోజ్, ఇప్పుడు మా ఇద్దరి మీద ఉన్న టెషన్ ఆమెకి కావాల, నటుగా ట్రై చేస్తాండు రాణి కి చెప్పింది,
ఆ అది అట్లా రావల్సిన రాదు అది,
అంతే నీకు అటెన్షన్ కావాలంటే నీ మంచితనం, నీ ఫ్రెండ్షిప్ అంత ప్యూర్గా ఉంటే ఆటోమేటిక్ గా, ఒక మంచి బాండ్ అనేది బిల్డ్ అవు, ఏయేదా కాదా,
హ అవును, ముందు నుంచి మంచిగా ఉంటే అయితది,
మరి ఇట్లాంటి అన్ని లవడకథలు చేస్తా ఉంటంటే ఇంగా ఎక్కడవుతాయి,
అహ
ఉహు
మళ్ళీ కావాలి ఏ టెన్షన్ ఇట్లా చేసివన్ని ఇట్లా పుల్ల పెట్టే ఏ వారాలు అన్నీ, బ్యాటగా చెప్పడం అంతా,
మళ్ళ చూసిన మూడు సబ్జెక్టులు పోయినాయి ఆమెయి
మూడుపోయ్నియా రాణియ
మూడు పైనాయి రాణి అన్న వచ్చినాయి కాని పాపం తక్కువ వచ్చినాయి పాయింట్స్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఏమో వచ్చినాయి తక్కువ వచ్చినాయి ఆమెకి
ఎందుకో
బాగా రాస్నా బా రాస్నా బా రాస్నా అన్నది. మళ్ళ ప్రతి ఒక్క ఎగ్జామ్ కి ఎగ్జామ్ హల్ నుంచి ముందే బయటకు వచ్చేసింది.
ఆహా మీరుమేనా
మా రూమే అందరు అందరి ఒకటటి రూమ్ పడిందక్క మాకు అంటే నాకు అప్పుడే అనిపిస్తుంది కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్గా వెళ్ళి అయిపోయిందేమో అనిపిచ్చింది రిజల్ట్ అక్
మన మనల్ని బట్టే ఉంటది కదా రిజల్ట్
నిజంగా మ్మ్
నేను టైం వేస్ట్ చేస్తే చేసినట్టే ఉంటాయి శదివితే శదివినట్టే ఉంటాది.
మళ్ళీ ఆమె ఆసవే ఆ హైయెస్టూ ప్రియా అక్క ప్రియానా కాదు కాదు షాయిస్తా
షైస్తాక అవును పాపను తన నీట్ రాసింది ఇప్పుడు నీట్ క్యాన్సల్ అయిందిగా
ఘోరమక్క మళ్ళీ ట్వంటీ ఫస్ట్ కి ఉంది కదా
అక్క వాళ్ళు
మ్మ్ ఆమె వస్తుందో రాదో మరి కాలేజ్కి
రాదనుకున్నా ఇంక ఒకేసారి రాసి వస్తుంది ఎన్ని రోజులు కష్టపడి మళ్ళీ వచ్చి మళ్ళీ ఎందుకు డిస్టర్బ్ అయితాది
ఆమె ఫస్ట్ ఆమెకు ఎక్కువ వచ్చినాయి నెక్స్ట్ ప్రియా
హా బయోటెక్కా వాళ్ళు ఫార్మసీటీ కా
షైస్త మన పి హెచ్ ఎస్ ప్రియా బయోటెక్
బయోటెక్ మ్మ్ పి హెచ్ ఎస్ లో పైస్తాకి దాండ్లో ప్రియాక
నా దాంట్లో ప్రియాకి
హ్మ్మ్
నెక్స్ట్ నేను
ఆ సెకండ్ యు యూ
నెక్స్ట్, నెక్స్ట్ నేను మళ్ళీ బయోటెక్ లో అబి, ఎయిట్ ఎయిట్ పాయింట్స్ వచ్చినాయి వాడికి వాడే హైయెస్ట్ బాయ్స్ స్లో
మాకు రెండు పార్టీలు కావాలైతే
వాడి రెండు సబ్జెక్టులు రెండు సబ్జెక్టులు పోతే అది భయం మీద ఉన్నాం రిసల్ట్ ఓపెన్ చేయ కూడా మస్త్ భయమైంది చూజ అయ ఎయిట్ పాయింట్స్ పుల్ షాక్ అయినం అసలు
రెండు సబ్జెక్ట్ ఎయిట్ పాయింట్స్ ఎడా
షాక్ అయినాముక కానీ ఒక బాద ఉంది యశ్వంత్ కి రెండు సబ్జెక్టులు పోయినాయి
ఎవరికి
యశ్వంత్ కి రెండు పోయినాయి
అయ్యో ఎందుకు
ఆ రోజ అంతా అదే ఫీల్ అయినా, మమ్మీకి చెప్పుకుంటా కూడా అదే ఫీల్ అయినా మమ్మీ పాపం మమ్మీ వాడికి మూడు సబ్జెక్ట్లు పోయినాయి అని
నాడు రాయలేదు అక్క, ఎగ్జామ్ రాసి బయటకి వచ్చినప్పుడే చెప్తా ఉన్నాడు ఈ సబ్జెక్ట్ పోతే ఈ సబ్జెక్ట్ ద్దని వాడు చేపిన సబ్జెక్ట్లు పోయినయ్
ఇ కొంచెం ఎఫర్ట్ పెట్ సెవెన్ పాయింట్స్ వచ్చి సరిపోయి బ్యాక్ లో అంటే కష్టం ఇది
బాయ్స్ లో అందరి పోనాయి, ఒక్కొక్కటి పోయినాయి బాలుకొక్కటి పోయింది, సన్నీకి మూడు పోనాయి.
అయ్యా హ అభకి ఒకడికైనా వచ్చింది మహేష్ అంటే సౌండ్స్ వర్తడుతనున్న
కాద్ కాద్ ఆయన రమేష్
ఓకే హైట్ ఉంటాడు, హైట్ ఉంటాడు, హైట్గా బ్లాక్ ఉంటాడు, ఆ గుర్తు గుర్తు ఉంది హైట్ ఉంటాడు బ్లాక్ ఉంటాడు
వాటి అన్ని పోయినా అంట
ఇండెక్షన్ అంత తము సదాలేదంటానా
వాడు ఏం అవకాశంవ్వు వాడు ఏ కాలేజ్కే చక్కగా రాలేదు
మా ఇంకా రాలదు తెలుసు కదా మంత్ దాటింది, మా ఇంకా రావచ్చదు మా ఆయన రాసిన సీనియర్స్ వస్తాయి, అంటే ఫైనల్ ఇయర్ వాళ్ళు ఉంటే ఫస్ట్ ఫైనల్ ఇయర్ వాళ్ళ రిలీజ్ ర చేస్తారు
ఆహా ఓకే
ఫైనల్ ఇయార్ వాళ్ళ యూజ్ చేశారు వాళ్ళు ఏ అయిపోయియి వాళ్ళ సప్లికెంట్స్ కూడా ఇ ఇస్తున్నాడు కానీ మా మాత్రం రావట్లేదు ఇంకా నాకు భయ అయితదిజల్లా
ఏ ఏం కదక్క అన్నోస్తా అన్నో వస్తాయి చూడు అన్నిీ ఒకే ఉంటాయి చూడు
హలో వెళా మరి నువ్వు ఎప్పుడుొస్తావు హాస్టల్కిి
హ నేను సేవంత్ సేవంత్ అక్క
సరే సరే మరి నిను మల్లీ చేస్తా మమ్మీ వచ్ ఈ రోజు ఈ రోజు కానీ రేపు కాని మమ్మీ వచ్చినాక నాకు ఒక మెసేజ్ చెయ్ సో సెవెన్ కట్ల ఛాయ్ నేను వీడియో కాల్ చేస్తాను నేనే చేస్తా లే వీడియో కాల్ సెవెన్ కి అట్లా ఫ్రీనే ఉంటారు గా
ఆ ఎనీ టైమ్ ఫ్రీ ఏ అక్క డైరెక్ట్ కాల్ చేసే
హు సరే సరే మరి బాయ్
హు సరే అక్క ఓకే
అ